హలో
హలో
బాగున్నావా
ఉ బాగున్న బాగున్నారా
ఆ ఏం చేస్తున్నావ్
ఏం లే టీవీ చూస్తున
తిన్నారా ఏం తిన్నారూ
ఈరోజు పాల కూర చేసింది మమ్మీ ఆకుకూరలు అ యితే మంచిది కదా హెల్త్ క అనేసి
అవును వీక్లీ వారానికి ఒక రెండు సార్లు అయినా తెనాలి అట్లీస్ట్ ఒక్కసారి అయినా
కళ్ళకి కూడా చాలా మంచిది కదా బడ్కి కూడా ఏం తిన్నావు ఈరోజు
ఏమేం నేను ఏం తిన్నా పప్పు కర్రీ
పప్పు కర్రీ ఆ పప్పులో కూడా ఇ ప్రొటీన్ ఫుడ్ బాగుంటది పప్పు తింటే పిలిసేస్ కాబట్టి మంచి ఉంటది కార్బోహైడ్రేట్స్ ఉన్నా కూడా రైస్ లో పప్పు ఎక్కువ తీసుకోవాలి అంటూ ఉంటారు కదా ప్రోటీన్స్ విటమిన్స్ ఎక్కువ ఉంటాయి అనేసి
అవును ఇ సమ్మర్ లో ఏమేమ ఫుడ్ ఐటమ్స్ కొత్త కొత్తవి ఏసీలు
రోజు ప్రౌడ్స్ తినడం మార్నింగ్ ఎగ్ తినడం బననా తినడం
బననా అయితే మీ ఇంట్లోనే ఉంటాయా గా
ఆ మా ఇంట్లో ఉంటాయి ఇకావి చలు ఉంటాయి కదా ఇకా ఇక అన్నం కొంచెం మానేసి రాగిజావా ఇవి ఎక్కువ అలవాటు చేసుకు కున్నాం అనమాట అన్నం మానేసి ఎందుకంటే అన్నంలో ఒక కార్బోహైడ్రేట్స్ తప్ప ఏమి ఉండవు కదా ఇంకా
అవును ఇట్లా నట్స్ పప్పులు ఆకు కూరలు ఇవి తింటే బ్యాలెన్స్డ్ డైట్ ఉంటుంది
మంచిగా ఉంటది ఇంకా సర్కులేషన్ మంచిగా అవుతుది ఐస్ కి అయితే ఇంకా చాలా మంచిది క్యారెట్ అట్లా అలవా చేసుకోవడం డైలీ యాక్చువల్ గా ఈ ఫుడ్ డైట్ మన మన వాళ్ళకంటే వేరే వాళ్ళు వేరే వాళ్ళు మంచిగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఫుడ్ ఎక్కువ తీసుకోరు రైస్ ఎక్కువ చపాతి చేసు టారు జొ జొన్నెలతోని చపాతి ఎక్కువ వాళ్ళ సైడ్ చపాతీలు అట్లా చేసుకొని తింట ఉంటారు కాబట్టి ఇంకా వేరే కనీ స్ అయినా కూడా హెల్దీగా ఎక్కువ ఉంటారు ఓన్లీ రైస్ ను రైస్ లో ఎక్కువ కార్బోహైడ ట్స్ ఉంటాయి ప్స్ షుగర్ లెవెల్స్ అనేవి ఇంక్రీ అవుతాయి ఇన్సులిన్ ఇంక్రీస్ అవ ఆవ్వడం వలన తొందరగా హార్ట్ పేషెంట్స్ గానీ డయాబెటీస్ పేషెంట్స్ కానే ఎక్కువ అవుతున్నారు ఫస్ట్ మన ఇండియాలోనే ఎక్కువ ఉన్నారు ఈ డయాబెటిస్ పేషన్స్ మోషన్స్ రైస్ ఎక్కువ తినడంవల్లనా
అవును మనం రైస్ తక్కువ తింటే కొన్ని డిసీజెస్ కూడా కంట్రోల్ చేయొచ్చు అంటారు
కానీ చాలా మందికి మనం ఇవి తెల్ చె తెలుసుకొని చెప్పాలి ఫుడ్ డైట్ గురించి డైలీ మార్నింగ్ ఒక టూ ఎగ్స్ బనానాస్ పాలు ఒక గ్లాస్ ఇంకా కొందరు కొన్ని డిసీజెస్కి టాబ్లెట్స్ వాడ్ ఉంటారు టెట్రా సైకిలింగ్ టాబ్లెట్స్ అని చెప్పేసి ఇట్లాంటి వాళ్ళకి కూడా మనం సజెస్ట్ చేయ్యాలి టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళకి టెట్ల సైక్లిన్ అలాంటి టాబ్లెట్స్ వేసుకుప్పుడు మల్క్ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేయాలి లేకపోతే తరరె రియాక్షన్స్ జరిగి తర్వాత వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అడ్వర్డ్స్ ఎఫెక్ట్స్ రా ఆవచ్చు
అవును డ్రగ్ ఇంట్రాక్షన్స్ గురించి తెలియక తీసుకొని దాని వల్ల కూడా ఆ ట్యాబ్లెట్కి రిజల్ట్ రాకుండా ఉండిపోతుంది
అవునింకా నీకు ఏ వెజిటబుల్స్ ఫ్రూట్స్ గురించి తెలుసు
ఫ్రూట్స్ అయితే కామన్గ అన్ని తింటనే ఉంటాం వెజిటబుల్స్ అన్ని తినాలి క కాకపోతే మనకి కొన్ని నచ్చవు మంచివి నచ్చవు అంటారు కదా
క్యారెట్ కీరా డైలీ మార్నింగ్ తీసుకోవడం వల్లనా టిఫిన్ లాగా అలవాటు చేసుకోవాలనమాట మార్నింగ్ నట్స్ ఫ్రూట్స్ ఈ క్యారెట్ కీరా పీసెస్ లాగా కట్చెస్కుని ఫుడ్ మార్నింగ్ ఆ ఈ చపాత్ ఇవన్నీ దినకూడ్దిగ అంటే ఒక ఫుడ్ లాగా మెయింటైన్ చేయాలి మంచిగా ఉంటది ఐస్ కింకా చాలా మంచిది కదా కర్రెక్ట్
అవునను డైలీ ఇంకా దోసకాయ తినడం వల్ల సమ్మర్ లో చల్లగ ఉండేది మనకి కొంచెం
ఉ చాలా మంచిది ఇంకా కాకరకాయ తినడం వల్ల కూడా ఒంట్లో ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా ఫ్రీ అయిపోతుది బాడీ అనే సర్క్యులేషన్ గానీ ఏదైనా కూడా ఒక్కొక్క ఫ్రూట్ నుంచి ఒక్కొక్క వెజ్ బుల్స్ నుంచి చాలా మంచి మంచి విషయాలు తెలుసుకోవచ్చు అస్ల్ మనం కానీ ఈ బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఫస్ట్ మెయిన్గా బ తిడం మ ఎందుకంటే కాల్షియం ఎక్కువ ఉంటుంది కదా పొటాషియం ఎక్కువ ఉంటది కాబట్టి దాంట్లో బీ పి ఉన్నవాళ్లు
హ్మ్ ఓకే
కోదు అట్లాగే హార్ట్ పేషెంట్స్ ఉన్న కోకోనట్స్ ఎక్కువ తాగకూడదు
మెయిన్ గా ఇది పాటిస్తుండాలా ఎక్కువ హాస్పిటల్స్ ఇంకా ఎవరైనా హార్ట్ పేషెంట్స్ అయినా
ఆ ఎవరైనా చుట్టాలు చూడ్డానికి వచ్చినప్పుడు హార్ట్ పేషెంట్స్కి కోకోనట్ తీసుకొని వెళ్తా
ఆ ఎక్కువ కొబ్బరకాయలు తీస్కునొస్తుంటారు కానీ అది అసలీ తగ్గించాలి మన ప్రచారం చెయాలి ఇట్లా తిన్ వీట్ల అవుతది ఇంకా ఎక్కువ వాళ్ళని వాళ్ళే చంపుకున్నట్టే అవుతది అనమాట అట్లా
అవును ఫుడ్ గురించి డీటెయిల్ గా ఏమేమి న్యూట్రియన్స్ ఉన్నాయి అనేది తెలిస్తే వాళ్ళు కూడా ఏది ఎప్పుడు తీసుకోవాలి
ఇట్లాంటి కొన్ని ప్రోగ్రామ్స్ నిర్వహించి ఊర్లల్లో గాని ఎక్కడైనా గాని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి చెప్తే చాలా బాగుంటుంది ప్రజలు కూడా చాలా ఆవగాహనవడి ఏది తినాలి ఏది మంచిగా తెలుసుకుంటారు ఉ
గవర్నమెంట్ నుంచి ఇట్లా చిన్న చిన్న క్యాంప్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే బాగుంటది డిసీజెస్ కి రిలేటెడ్ ఫుడ్ ఏంటి ఏం తీసుకుంటే బాగుంటది ఏం తీసుకోవద్దు
పల్సెస్ అయితే కం కంపల్సరీ గా తీసుకోవాలి నానబెట్టిన అయినా సరే అది కర్రి అయినా సరే ఏ విధంగా అయినా సరే ఉడక పెట్టుకొని అయిన బాయిల్ చేసుకని అయిన తినొచ్చు
అవును
అయినా ఒకప్పుడుకి ఇప్పటికి చూసుకుంటే ఒకప్పుడు తిన్నవా మంచిగా తిన్న వాళ్ళే ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు అన్ని ఆర్గానిక్ కాకుండా మొత్తం కల్తీ అయిపోతున్నాయ్ కదా వెజిటెబుల్స్ అయినా ఏ ఎవైనా కూడా కల్తీ అవ్వడం వలన హెల్త్ ఆరోగ్యంగా ఏమి ఉండట్లేరు కదా
ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎట్టు చూసినా అసలు షాప్కి ఓడం కోక్స్ కూల్ డ్రింక్స్ అన్ని త గమే అవి రావడం వల్లే ఇంత షుగర్ పెరుగుతుంది అనేది ఎవరు ఆలోచించట్లే డిహైడ్రేట్ కాకుండా ఆ డిహైడ్రేషన్ అన్ తాగుతున్నారు కానీ అనీ ఇంకా వాటర్ని తగ్గిస్తాయి అవి
ఓఆర్ఎస్ కూడా బ్యాన్ చేసిళ్ళు కదా అయిన అసలు ఓఆర్ఎస్ తాగిన కూడా చనిపోతున్నారా అని చెప్పేసి ఓఆర్ఎస్వి ఆయాపిల్ అని ఆరెంజ్ బయట ఫ్లేవర్స్ అమ్ముతది వాయిస్ కూడా బంద అవి కూడా చాల అస్సలు మంచివి కాదు హెల్త్ కి ఎలక్ట్రోలైట్స్ అని అంటరు కని ఓఆర్ఎస్ గురించి కూడా మనం క్యాంప్ చేసి ఒక చిన్న క్యాంప్ లాగా కాని చేసి చెపాలి దాని వల్ కూడా ట్వెల్వ్ మెంబెర్స్ ఎంతోమంది చనిపోయారు చిన్న పిల్లలు ఈ హాస్పిటల్స్ లో ఇస్తుంటారు కదా పౌడర్ ఓఆర్ఎస్ పౌడర్
అవును
అది తీసుకోడం చాలా మంచిది ఎలక్ట్రోలైట్స్ కి గాని వేటి కా
అన్ తీసుకొని వాటి లో వల్ కలిపి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకి తాగొచ్చు
ఆ చాలా మంచిది అవి అందరికి తెలియజేయాలి అసలు ఇట్లా ఇవి తాగకూడదు అని చెప్పేసి
అని అట్లనే ఈ కూల్ డ్రింక్ సూట్ అన్ని మానిస్తే షుగర్ కంట్రోల్ లో ఉంటది అ
ఉ డయాబెటిస్ పషెంట్స్ మళ్ళీ ఎక్కువగా గోవాస్ తినాలి
ఉ
పొమగనేట్ తింటే మంచిగా బ్లడ్ ఒస్తది అదే పప్పాయ తింటే ఆర్బీసి సెల్స్ అవి ఇవి పెరుగుతయి మంచిగా హెల్త్ బాగుంటుంది గోవా తింట డైజెషన్ అవుతుంది ఎక్కువగా బాటిల్గాడ్ ఇట్లాంటివి తిన్ టే డిహైడ్రేట్ కాకుండా ఉంటది బాడీ ప్లస్ ఎక్కువ వాటర్ కంటెంట్ కావాలి బాడీకి కాబట్టి ఇట్లాంటివి బాటిల్గార్డ్ గానీ కుకుంబర్ గానీ ఇట్లాంటివి సమ్మర్ లో తీసుకోవడం చాలా మంచిది కదా హెల్త్ కి
వేన్స్ ఫ్రూట్స్
వాటరీ ఉన్నవి ఎల్లో మస్క్మిలాన్ అని కూడా వస్తు
ఆ ఇంకా ఫ్రెంన్డ్స్ లో వాటర్ కాకుండా కుండలో వాటర్ తగితే బావుంటది
చాలా హెల్దీగా ఆర్గానిక్గా మంచిగా ఉంటారు
ఫ్రిడ్జ్ లో కరెంట్ పెట్టిన వాటర్ కాబట్టి అంతా మొత్తం ఎలక్ట్రిసిటీ ద్వారానే ఉంటది
సమ్మర్ లో ప్రిపేర్ చేస్తారు కదా ఎక్కడ చూసిన ఫ్రిడ్జ్ కూల్ వాటర్ కూల్ వాటర్ అనే
ఉ కానీ కుండలో వాటర్ తావుతే ఇంక చల్లగ
ఆ కుండలో వాటర్లే
చలివేంద్రాలు అని చెప్పేసి చిన్న చిన్న క్యాంపులు గాని ఇప్పుడు ఎక్కువ వాటర్ ఎక్కువ అవసరం కాబట్టి అక్కడ కదా బస్ స్టాప్స్ లో ఒక దగ్గర బస్ స్టాప్స్ లో ఇట్లా పెడుతున్నారు కదా చాలా బా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా రైల్వే స్టేషన్స్ దగ్గర కూడా ఇట్లా ఆ మజ్జిగ చేసి కూడా అమ్ముతూ ఉంటారు
అవును కొందరు డొనేట్ చేస్తున్నారు మజ్జిగా
చాలా మంచివి ఆ ప్రోగ్రామ్ అస అది
ఇంకా ఎండాకాలంలో అయితే ఖచ్చితంగా చేయాలి అట్లాంటివి
ఉమ్ ఇంకేంటి సంగతులు హ్మ్ బాయ్